హలో
చె
యారు బస్ స్టాండ్ లో ఉన్నావు ఇంకా ఏడ ఈడనా ఆడనా
పాత బస్టాండ్ ఇగ లేను అను కడపే
కడపలో ఉన్నా ఇంకా ఏం చేసావారా
నిద్రబోయిన ఆశాడంలో
ఓ మై గాడ్
నిద్రవయి లేచి తిని వచ్చిన
ఆ ఇంకేంపని బావుంది
ఉమ్
ఆ
ఏం చేస్తన్నారు
నే పడుకొని ఎప్పుడ లేసి మొబైల్ చూసినా ని మెసేజ్ కనిపించింది రిప్లై ఇచ్చినా పడుకున్నారు ఆ
ఉహూ ఏం తిన్నారు
మేము మార్నింగే తినినంలార టిఫైన్
హ్మ్ హ్మ్ ఉ ఏమంటా బర్ర తినడుంటా హ తింటారు ఇకా మీరు తినలేదు కాట్ తీదిండి
లేదు లేదు మేము మేం పన్ తిన్నాము అని చెప్పకముందే తినను అన్నది హ్మ్
ఎట్ల తిన్లే కదా ఏం తిన్నాములేని తి వద్దని తింటాడు
ఏమో మరి
ఆ
అడినవా
నాకు పెట్టరు ఎప్పుడుని చికెన్ చేసి బాగా చూస్తావంట ఆ వీదన్నా ఏ అభిద్ధ చెతున్నాడి బాగా చేస్తారు శషి అనే స ఈ రోజు ఐ రోజలు చికెన్ బాగా చేస్తాడు నిన్న ఏమో చెప్పినడు డి ఈరోజు
ఆహా
నాకు కొద్దిగా చేసేసి ఒక రెండు పీసులు అయినా చా చేసి నేను ఎక్కువ తి ఆ చేసినప్పుడు ఒక ఫైవ్ పీసెస్ వేయించాలి నాకు నేను ఎక్కువ తినంలే టేస్ట్ కోసం అ
అడికి పాట్ కొనస్తా
ఎన్నికి క్లాస్ ఇప్పుడు
ఈ క క్లాస్ లేదు మా స్ట్ ఇంటర్వ్యూ ఈరోజుస్ సగం కూడా ప్రి న్న ఎయి ఎయిత్ ఎయిటీ ఫై్్వ్న్స్ కి సిక్స్టీ కరెక్ట్ హ్మ్
చూసా చూడకుండానా
సగం చూసి సగం చూడకుండా చదవాళ్ళ మళ్ళీ ఇంకా చదవట్లేదు క్లాసెస్ నోట్స్ ఆయనిక సరిపోయింది మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా
చదువుకో ఏం చేస్తా నువ్వు చదువుకుండా
ఉమ్ ఏడ క్లాస్ సరిపోయింద అంటే మనం ఎప్పుడు కరెక్ట్ మనం తిరుమలకి పోయే ముందు స్టార్ట్ అయింది అదే మేము తిరుమలకి పోయినాం చూడ ఆ రజష్ట ఆ రోజు ఆరునా చలం పోయినప్పుడు స్టార్ట్ అయియంది మొలో మొదలో అయి ఆ అదే ది బడ్డైలయి బడ్డైలు వచ్చ వచ్చినాయి పాడుగ వచ్చింది తిరుమల వచ్చింది వాడవన్నీ క్లాసులు అన్నీ మళ్ళీ విని రాసినవే సరిపోయింది ఇంకా ఉమ్ స పెద్ద గతున చాలా
ఉహుమ్
హా అయిపోయింది ఆల్మోస్ట్ పెండింగ్ మొత్తం అయిపోట్టుకున్నా ఆ అదే మళ్ళీ రీజన్ స్టార్ట్ చేయాల ఇంగ్ ఇప్పుడు ఏం లేద్ అడ్ రా అన్నదని ఉమ్ ఆయన ఏమి అంటే చేస్తార అనమాట వీళ అట్లా ఉంటే వదిలేస్తే చదువుకోరు అని సరే దీనికి కాకపోయినా నెక్స్ట్ ఇప్పుడు అయిపోతుంది కదా ఇంకా టూ మంత్స్ లోపు మనం ప్రిపేర్ అయిి ఉందంమనేసి అనుకున్నాం
ఆంథే లే చదవలే కటింధనికి చదవకుంటే ఎట్లా
ఆ అదే
హ్మ్
నేను న ఆల్మోస్ట్ నేను చేసింది అందరు తిన్నారు నా క్లాస్ లో ఆ నీకు పెట్టలేదు నువ్వు తినలేదు సుప్రజ్ ఆ
నానీ ఎమి ధేకినావ్ లే
ఒరే రూముల్లోనే అందరికి చేసి చెస్పెటింధి బాయ్స్లా లేదు లేదు ఆహా అన్ మొన్న అంతక్ ముందు ఈ సిక్స్త్ ఇయర్ లో అట్ ట్లా రూపై జేసిన ఒకసారి ఆడ నికి త తినింది రోషిని తినింది అఖిలా తినిన్ ది ఆ ఆశ కి ఒక్స్ క్యారీ తీసుకెళ్ళమ్ ఆశకి సింది ఆశకీ మంజు ఆడ వాళ్ళు ఆడ తిన్నారు అప్పుడు ఆ ఇంకా బాయ్స్ లో అయితే ఇంకా బాయ్స్ లో రూమ్స్ లో ఉంటాం కాబట్టి సండే సండే ఇంక అందరు చేసుకొని తింటే ఆ అక్కడ బోయ్ బోయ్
అట్ట చేసిన నేను నువ్వే నా చేసింది
బోయిన్పల్లో కూడ చేస్తుండే
పల్లిలోన అప్పుడు మీకు ఫెసిలిటీ లేద్ కదా
అప్పుడు మాకు గ్యాస్ ఉండలే అప్పుడు ఫిఫ్త్ ఇయర్ లో ఆ ఎందుకు లే ఫిఫ్త్ ఇయర్ లో గ్యాస్ ఉంనింది అదే ఆన్ గీప్ చి నువ్వు అక్కడే మేం ఇరుకో బాయ్స్. లో నేను చెస్ పెట్టిన తినకా. నువ్వు కూడ ఫుల్ ఫీల్ అయిపోయి అని ఆ అదే తిన్నే రోజు. గన్నా. నువ్వు కూడా తిని తిన్నావాల తినాలి అందరం చేసి పెట్టిన ఫీలింగ్ వచ్చి బాయ్స్ నాకు ఆ.
నేను కూడా ఒకసారి చేస్తా తినండి అందరూ.
ఆ. చెయ్ ఈ సిస్ల శస్లనే చెయ్ ఒక పని చేయరా చేసి. తీసుకొరా హాస్పిటల్ కి.
ఏంది చేసి ఆ అదే. చేసే తీసుకొస్త
ఆ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయిన హాస్పి.
అందుకే హాస్పిటల్కే తెస్తా అని చెప్తాను మరి ఎక్కువ ఏమి కాదులే శేశి అప్పటికప్పుడు ఏం చేయ. రియాక్షన్ నిద్ రా నేన్ చేసింది. ఒక ఫైవ్ అర్స్ కి రియాక్షన్ ఇస్ అనమాట కడుపులో మంట తీయడము దగ్గు రావడము. టేస్ట్ లేకపోడము. అం వాథింగ్ స్టార్ ఇట్ంటే జస్ట్ ఈవేళ వచ్చేది ఇంకేం రావ్ పెద్ద పెద్దగ
చాలా చిన్నది అయితే మరి చిన్నది ఆ మరి చిన్నది. మరి చిన్నది ఇది.
హ్మ్. మా అమ్మ అయితే రాత్రి అంతా అల్లాడింది. ఒకసారి బర్గర్ చేసింటే అంతే జస్ట్ అల్లాడింది టాబ్లెట్ ఇచ్చి మ్స తాగింటే పడుకునింది నిదానంగా. పద్దలు లేసేవరికి మళ్ళ ఇంకోసారి తాగేసరికి బాగుందని చెప్పింది.
నైకు ఇగ అయితే జీర బిందు పప్ తీసుకొని వస్తాం అయితే సేఫ్టీగా
ఆ ఓకే
అరకుంటే ఎసుకొని వచ్చిన.
హా
బాగుంది అని అడిగితే అవీద్ లామోల్ల చెప్పలే బాగుంది బాగుంది ఆ ఇంకేం రా అయితే
తిందాం అని చెప్పని
అడిగెదా కార్య యాపు ఎవరెవరికొచ్చి
ఒకదా మరిచి పేనా అది అడిగేదెంల నేను ఇదే నాదయిపోతే నేనే లాగినవుతా
ఆ
అడిగి దాంట్లో లాగిన్ అయి చూద్దాం సరిపో సరే
ఉ
ఇత్తులు మ మత్తలో వా వా
ఏమాన్లె అమ్మ మధ్యాహ్నం ఆగి వస్తానంటే సమ్మరణ ఒకే అయిందా.
ఏమో ఏమన్ల ఏం లే హాస్టల్ లూడింద జే చ వల్ల ఉంటాయి
ఓకే ఓకే అది మంచిదేలే ఊకె ఎందుకూరికె ఎండకి
నిజమే ఎండీ ఏంటది ఏమోలే అంతే నేను నాకైపులే నాకు ఫస్ట్ ఏది కూడా వీట్ వస్తే అట జేస్తా
ఊ మా నవ్ నాకు రోజు రోజు నవ్వు ఫుల్ నవ్వుతున్నా లహరి నేను
కు ఎందుకు
రాపిచ్కుంట నవుపిస్తా ఆడ్ నన్ను
వాడు నవు పీస్ సనాడ
అవును
మామద్ నగర్ల
అసలే ఫేక్ జెస్ సెంటల్ ఫీవర్ ఉందనీ నాకు తెలియన్ గూడ తెలియదు ఈరోజు అదే పనిగా అల్ల వంశీనీ అడిగా ఏ యాంగీల్ లో తెల్సు నికనిపించట్లే ఈరోజు చూడా ఇంకా అదేంది ఈ సుదర్శంది నిన్న అది నవ్ వచ్చింది నాకు ఇంకా
అయినా నువ్వు ఆడ వచ్చేటప్పు వాణికి ఆపేది లేదా గడుస్తాది పక్కన నిల్చొని బొబ్బలు చూస్తాన్నావా
ఇస్తానల్లోలేదు ఇంకా గమ్మునుంటా చెప్పు నువ్ చెప్పు నేను ఆడిగి సైగలు చేస్తా నేను ఇంకా అడుగు అంటే ఆడుగు మే ముందు అంటే మళ్ళీ నేను అడ్డు వచ్చాననుకో మనల్ మనలక్ ఉన్నట్టుంటదని చెప్పేసి సైగల్ చేసినా అ పీజీ కెళ్ళి కొంచం ఆగి చిన్తో మాట్లాడు చిన్తో మాట్లాడు అదే వాడు చెప్పేది తప్పు కాదు కా వి వం ఫోన్ ఎత్తుతే తప్ప అనిపించందు అందులో ఏ నిన్నే నిన్నెవరు దెక్తారు ఇంకా
ఏ అట్ల ఏం చేయగుతన్నా ప్లాన్ కచ్చయాలన్ మాట ప్లెస్ కోచ్చే ప్రతి హాస్టల్ కొత్తగా
మనవచ్చేయాల్నా
వాన్ని పిలుచక రావాల్నా అంటారు వాళ్ళు కొత్తల్ని
ఇగ ఇంకా అంటే వాడు చెప్పే పాయింట్ అయితే కరెక్టే కదా టోన్ ఒకటి డిఫరెంట్ అనేసి ఇంగ టోన్ మార్చెయ్ అను టీ చిన్న ఇజీ గ అంతే ఇగ ఎట్టనో అడ్మిట్ చేయాలె అనే సా అలో
అది మారదండి
లుంగీ లుంగీ నిన్ను చెప్తతే నేను ఎందుకు చెప్
నాకు తెలుసా క్కనోదిలేసుకొని యాడికిపొదంటే బక్వ గరికింద బస్
షార్ట్ టంపరెమో మనిషికి
మ గుండస్వామి ఎం ట్లాడుతనావ్ అని డేర్
ఆం
ఉ వాటికి అనుకుంటానే ఉన్న కూకేపిల్ చేద్దాము మళ్ళ వి తిక్క తిక్కగా మాట్లాడుతిడ వద్దు అని ఏదో చేస్తాడేమో అని సరేలే చేస్నా నేనింకా రావాల కాబట్టి ఎవరో ఓకరు
ఔనులే
తేషి ఒక్క నిమిషం కే మమ్మి కట్ చేద్దామా దాన్ని సరిపోతాది అంతే కదా హలో ఏందిరా బైటకినిపిస్తాంది ఓయమ్మో ఈ హెడ్ ఫోన్స్ పోయినాయంటే మా యమ్మ నన్ను పొరక్కట్టల్తో కొడతాది మొన్ననే కొన్నాం
ఎందో కట్కట్ వస్తుంది నీ వాయిస్
సర్లే బాయ్
అయిపోయిందప్పుడే ఒక కాల్
ఆ నువ్వు కట్ చెయ్యి
న నేఆ ఆ
ఇప్పుడైనా కట్ట్ చేస్తా